స్ హలో
హలో
హలో
చెప్పు
చెప్పాల ఏం చేస్తున్నారు
కదండి
అ
ఏం చేయలే గమ్మన కూర్చున్న బయట
ఖాళీ గా ఉండే బదులు ఏదైనా ఓ పని చేసుకోవచ్చుగా
ఇంట్రస్ట్ లేదు
ఆహా ఇంట్రెస్ట్ కూడా కావాలా మనకు మా షాప్ లో దొరుకుతుంది మరి ఎలా కిలో టూ హండ్రెడు
వద్దు నాకి ఏంగాదు
మీకు కావాలంటే కొంచెం తగ్గించుకొని ఇస్తా
ఊహూ
ఊహూ
ఫ్రీగా కావాల్న
ఫ్రీగా ఇంకా యాడబ్బా ఫ్రీగా అంటే ఇప్పుడు బస్సు లేదో వాళ్ళు గవర్నమెంట్ కాబట్టి ఇస్తారు మేము ఎందుకు ఇస్తాం చెప్పు
ఎందుకంటే ఆ షాప్ నాదే కాబట్టి
షాపు
స్ స్ స్ స్
నీ పేరు మీద ఏం లేదబ్బా అది
ఆ సరే
మ్ ఏం జరిగింది ఈ రోజు క్లాసు
ఎవరు పోయినర మధ్యాహ్నం వరకు దాంట్లో పొద్దున ఏమో ఇంట్రడక్షన్ మొత్తం చెప్పిన రియాక్ట్ జేస్
ఆ
అయ్యే ఇంట్రొడక్షన్ మొత్తం చెప్పినాడు తీరి లాగ నోట్స్ రాసుకున్నా దాన్ తర్వాత ఆ అంటే నైన్ థర్టీ టూ లీవెన్ థర్టీ అది చెప్పాడు ఇంట్రొడక్షన్ దాన్ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్ టెన్ మినిట్స్ బ్రేక్ వెళ్లేసివచ్చినాం
ఆ
దాని తర్వాత అది గూగుల్లో ఫ్రీ సర్టిఫికేషన్ ఉంటే అది రాసినం సిస్కోది
ఆ
ఆడే రాసి ఆడే ఎగ్జామ్ రాసి ఆడే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి సార్కి వెబ్సైట్ సార్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసినాం పిడిఎఫ్
ఓకే
నాకుండే తత్తర బట్టి నేను ముందే అంటే సార్ ఒక లింక్ చేయమంటే నేను అంటే సర్టిఫికెట్ నార్మల్ బానే డౌన్లోడ్ చేసినా బానే అది మాత్రం బానే అప్లోడ్ చేసినా చేసినాక దానికి బ్యాజ్ వచ్చింది ఆ బ్యాజ్ లింక్ కూడా ఆ అది లింక్ ఒక్కటి కాపీ చేసి పేస్ట్ చేయమన్నాడ ఆడా ఆ ఫామ్ లో నేనే ఏం చేసిన దాన్ని యాక్సెప్ట్ ఆల్ కొట్కోకుండానే లింక్ పేస్ట్ చేసేసినా చేసేసినాక అ సార్ అహ్ మళ్ళీ ఈరోజు ప్రొజెక్ట్ క్టర్ లో వేసిండు వేసినాక థర్డ్ నెంబర్ నాదే ఉంది నా పక్కన తయిరా ఆ పిల్ల కూడా అదే చేసినరు కాని వాళ్ళు కరెక్టే చేసినారు
బ్రో సన్నగా నడుచు బాగున్నావ మొన్న వచ్చిన ఇంట్లోనే ఉన్నాం అక్కడే ఉన్నాడు చొప్పురా
ఆళ్ళు కరెక్ట్ గా చేసినారు
ఆ
ఆ నేను ఒక్కదాన్నే అలాగే జె నేనొక్కదాన్నే అలా చేసినా అనమాట యాక్సెప్ట్ ఆల్ కొట్టకోకుండా
ఆ
ఇంకా సారు చూసినాడు చూసి ముందు నెంబరేం కన్ అంటే నా నేమ్ ఏమి కనపరల చూసినాడు ఎవరిది అన్నాడు చూసి నేను నేను ఎంత నేను ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంట నేను ఎంత దర్జాగా నేను కరెక్ట్ గ చేసిన స్తాలే మళ్ళీ నాకు డౌట్ ఉండి వీళ్ళని కూడా తయిరని అడిగినా ఇది కరెక్ట్ తాండ్డా ఆ కరెక్ట్ ఏ అదే పేస్ట్ చేసే అనింది అ సర్లే అని ఊ కరక్ట్ ఆ సర్లే కరెక్ట్ అని మే నాది గాదుర ఎవరో తప్పు పేసింటారు నిన్న నవ్వుకుంట అన్న సారొచ్చేసి నవ్వద్దు ఇది నువ్వే అన్నాడు
సరిపోయింది ఫా
ఇది నువ్వే అను సర్ నేనా సార్ అన్న అంట ఆ ఈ పేర్ నీదే కదా అంట ఆ నాదే సార్ అంటే నువ్వే ఏప్ ఏ లింకు పేస్ట్ చేసినావో చూసుకో ఒకసారి అన్నాడు సార్ కరెక్ట్ గానే జేసినా కదండి సార్ కాలంటే తాయారని అడగండి సార్ ఎయిట్ పిల్లనే నాకు చెప్పిందంటే పక్కనోళ్ళ మాట నమ్మకూడదు అసల్ ఫ్రెండ్స్ మాటలు అసలు నమ్మకూడదు అనే సారు
నువ్వే సార్ని అడగాల్సింటివి కాదు సార్కి నువ్వే అన్నప్పుడు మళ్ళీ నేనేనా అని అనాల్సింది నువ్ సార్కి
అంటే ఇంకా సార్ ఇంకా అయిపోయిందది సైలెంటు గున్నా మళ్ళ అది ఎడిట్ చేయడం ఎట్లా సార్ అది ఎడిట్ చేయడం ఎట్లా సార్ నా దాంట్లో చూపిలా అంటే నాకిస్ టెన్ చేయలే అన్నాడు నాకి సెండ్ చేయ్ అన్నా కూడా నేను గమ్మన ఉండకుండా సార్ మీ పర్సనల్ నెంబర్కి సెండ్ చేయాల అంటే ఆ అన్నాడు సర్లే అని సెండ్ చేసిన సెండ్ జేసినాక అదే అంతా యాక్సెప్ట్ ఆలు కొట్టినాక ఆ లింక్ సార్కి సెండ్ జేసినా ఆ చేసినాక ఏందిబ్బా ఇంకా సార్ ఎడిట్ చేయలే ఎడిట్ చేయ్యలే అని జాన్కు సార్కెళ్ళి జూస్తాన్న సార్ నాథిక్కు జూసి ఈ పాపకి ఫిగర్ ఎక్కువైందనేసి ఏమంత షూగరా అని అంటే ముందు అన్నా సార్ బాగా మాట్లాడు తాడు అందర్నీ అందరూ ఏం చేసినారు ఇప్పుడు హా అది యూత్ అంతా ఏదో ఫైటింగ్ జరిగి తెలంగాణ
ఆ హలో హలో హలో హలో